బాగున్నారా.
ఆ బాగున్నాను.
హమ్. ఎస్. ఫ్రైడే ఉగాది జరిగింది కదా ఎలా జరుపుకున్నారు.
బ జరుపుకున్నాం.
బాగాంటే.
అందరూ ఫ్యామిలీ తోటి జరుపుకున్నాం.
స్పెషల్ ఏంటి ఉగాది రోజు.
ఉగాది పచ్చడి బచ్చాలు.
ఆహో మా స్పెషల్ ఏంటో చెప్పాలా పొద్దున్నే తలాంటూ స్నానం చేసినా ఎర్లీ మార్నింగ్ లే. వైష్ణ మేమైతే ఓ చల్లగున్నై ఆ వాటర్ అయితే. అంతే.
ఆ ఇల్ మద్. మొత్తం తోమి ఇట్లా ఇట్లా మొత్తం క్లీన్ చేసింది. ఇల్లు మొత్తం. క్లీన్ చేసి ఈ తలస్నానం చేసుకొని. కొబ్బరి కాయలు కొట్టింది దేవుళ్ళకు. కే. కొట్టి బ. బచ్చలు చేసింది బచ్చలు స్పెషల్ మావి బక్షాలూ.
ఆ.
మీరు.
నేను ఉగాది పచ్చడి చెత్తా మామిడి కాయలు.
ఉమ్.
యాప పువ్వు తెచ్చా.
ఉమ్.
ఆరు రకాలు చెడు రుచులు కలపాలి.
మాడికాయ వేప పువ్వు.
ఉప్పు ఉప్పు కారం వగరు.
వగరు ఇవన్ని కలిపి. కలుపుతూ వల్ల కొని కూడా వాల్. రుడా యల ఎద.
ఆ వాటర్ కూడా పోయాలి.
అవన్నీ కల్పితే పచ్చడయిద్ది.
పచ్చడి.
ఆంబులెన్స్కి వెళ్ళ మరేమోర
ఊ పోయినా
ఏం టెంపుల్ కి
ఆ
ఏం టెంపుల్ కి పంచాంగం చంపించుకున్నారా పంచాంగం.
అక్కడ చెప్తారు టెంపుల్లో
ఎట్ల ఉన్నదటా ఈ సంవత్సరం నీకు
మాదే
అచ్చా కుంభరాజ్ బానే ఉందటగా
ఆదాయం రెండు
ఆదాయం రెండు ఆదాయం రెండు
ఇ
ఖచ్చేమో పదహారు ఆసీన్ మల్లా అయింద అనేది
హ్మ్ ఉ
ఆఓ నితిన్ ని అడుగదా ఆ సినిమాల వాళ
అవును ఇది సమంత
ఊ కొత్తసాయి చిలా మరి మీరు
సేసినం ను వయి అడేం బూలిక
నా టెంపుల్ మా ఇల్లే ఒక టెంపుల్
ఉ
తె ప ఇళ ఒక ఒక డే పోలు ఆ ఇంకా టెంపుుల్ గేమ్ వదు
దేవుళవరు
దేవల మడా చిన్న దేవులు ఫ్రెండ్ంచ
ఆ ఏలో
ఆ ప్రజెంట్ అయితే ఏం లేదు ఇక ఫెస్టివల్ అయిపోయింది కదా ఇక బిజీ అయిపోయిది కదా అని ఫోన్ చేసిన ఎట్లా జరుపుకుంటున్నారు అని
ఆ
కొత్త బటలు వేసుకొని కొత్త బటలు కొన్నారా
కొండ్లే
ఆహా మ అంటే ఈవినింగ్ వరకు వెళ్లిల్ల లేకపోతే మార్నింగ్ ఏ వెళ్లిల్లా టెంపుల్ కి
మార్నింగ్
అహా చికెన్ అయ్యిందా మరి చికెన్ ఎప్పుడు చేసిం
ఏ ఆరోజు తినమే
తిన్నరా
తిన్న
మరి మీ వాళ్ళు చేసిండ్లే పొద్దున ఉగాది పచ్చడి చేసి భక్షాలు చేసి దేవుళ్ళలకు ప్రసాదం పెట్టినంక
మేము ఆరోజు తినం ఈరోజు తింటాం
ఓహో కొత్తసాల రోజు మేము తినము అదే ఉగాది రోజు ఈవినింగ్ వరకు చికెన్ అన్నా మటన్ అన్నా ఇట్లా కోళ్లు నీ కోసి మేకాలన్న కోళ్లను అన్న కోసి ఈవినింగ్ వరకి వండుకొని మల్ల కొంచెం స్ప్రైట్ తీసికచ్చుకొని మమ్మీ మా డాడీ వాళ్లు అయితే బీరు పోసుకొని పోసుకొని పెట్టు కోని
నాకు అలా వచ్చింది ఏమో
మా కాల్ రాలే మేమే వేసుకున్నాం మేము మా కోడళ్ళు
అవున
మీ చిుట్టక్క వాళ్లు వచ్చిందా పండుగకి
వచ్చి
యి
మీ అక్క దిగింది ఇవాళ
అయ్యో పాపం దాని ప్రాణం తీసిండ్రా
తీసా
చా
వచ్చమ్మా ఉంటాయి. కదా అవి
ఆ పోచమ్మ కే పోచమ్మాకి ఏసిండ్ల
హుమ్మ్ చేస్న
మరి ఏమని మొక్కుకున్నారు.
ముక్కుంటేనే అందరూ బాగుండాలని అందరు బాగుండాలన్
దేవుడా అందరు బాగుండాల్న, అందులో నేను ఉండాలె ప్చ్
హమ్
అల ముక్కుకున్నారా
హమ్
మాఓలకామ్లంచి వచ్చింది ఆ రోజు మేక చనిపోయిందని దానికి ట్రీట్మెంట్ చేయడానికి అంబులెన్స్ పిలిచళ్ళు మా ఇంటి పక్కన ఇలాలో
జోక్ ఏమి తరాయీ
అట్లా
ఓ
ఆ పండుగ రోజు మార్నింగ్ కలర్ వేసినరా మరి కొత్త సంవస్ కొత్త సాలు అంటారు కదా తెల్లారి
అవును వేశం అండి
కొత్త లైఫ్ కొత్తగా సుఖం దుఃఖాల అండి గముంగకొని కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్ని దాచుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి ఎప్పుడు
హ్మ్
హ్మ్ స్టేటస్ పెట్టలే మరి
స్టేటస్ పెట్టలే బిజీ ఆ రోజు కొంచెం అందరూ ఉన్నారా హమ్ వయిట్
మేమా మేము అవన్నీ వేసేవరికి మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం టెన్ లెవెన్ అయింది మేము లేసేవరికి ఇంకా స్టేటస్ లు యాడ పెడతాం
ఊహూ
ఆ రోజు మా నాన్న బగగర పోయి నీళ్ళు కట్టి ఇంటికి వచ్చే వరకు పద అయింది మేము స్నానాలు అన్నీ అయిపోయినాయి మా నాన్న చివరికి కాని పచ్చడి చేసేవరికి కి లేట్ అయింది రాశి ఉన్నది పంచాంగం బానే ఉన్నది నాదేమో కుంభరాశి వాళ్ళయి బాగున్నది ఆట
ఏ రాశి నీది
నాది మేషరాశో మీన రాశో ఏది అర్ధంమయితలేదు నాకు
మేష రాశోళ్ళది బావుందంట
మీనరాశి వాళ్ళకి కూడా బానే ఉన్నది
ఊహూ
కానీ నాది ఛాల్లేదా ఓన్లీ చాల్లేద మేషరాశుల్లో ఛా ఛా అని ఉంటాయి ఒత్తుంటాయి చాకి
అవును మరి ఇప్పుడు శీవాజల్వే
అయ్యో నాకు అర్థమయింది లే షి
మ్
వృషభ రాశి యా
ఏ కాదు అట్లెట్లైతది
నువ్వు ఏ ఏ దేంట్లో దీసుకుంటావు ఎలా చూసుకుంటావు
జన్మనామాం ను
నీ జన్మనామం ఏంటి చెప్పకు వద్దు నేను అయ్య గారిని కాదు నేను పంతుల్ని కాదు ఒక పని చేయాల నేను ఈహ ఒక బుక్ బుక్ కొనుకొచ్చుకుంటా మీరు అందరూ ఇట్లా ఊక్కోని ఆ చెప్పిన వాళ్ళకి ఐదు వంద దను ఏమి ఈయనోళ్ళు అచ్చినందుకు అందరూ పలిచ్చిపోవాలి చెప్పినోళ్ళు ఐదు వందలిచ్చి పోవాలి ఇగ
మ్ వెరీ గుడ్
అట్లా అట్లా ఒకటి పెట్టుకుంటు ఇగ అయ అయ్యగారు అయ్యగారు అయితే ఇయ్యను నేను
ఆ బెటరె
అంటే ఉమ్ ఒక ఏ రాశి వాళ్ళకి అంటే తుల రాశి వాళ్ళకి కూడా బావుందట
మ్ తుల బావుంది మేకం బావుంది మిథున వాళ్ళది ఏదో ఘోరంగా ఉంది
పాపం గాద వారు ఆ షంకి
కుంభరాశి వాళ్ళది ఏడు నాళ్డి శనిబొయి
ఆ
ఏడు నాళ్ళ శని అయిన గూడా ఇంగ గవి నమ్ము జర గాని ఇంక ఉమ్
ఏ నాగ అదే కొత్తసారి రోజే తలకాయకి దెబ్బ ఆగింది ఇళ్లంతా కడికస్తా అంటే బొడిసు వచ్చింది ఇవ్ మా మమ్మీ వాళ్ళన్ ట్టలి అది నీకి ఎప్పటికిీ దెబ్బ తాక్కుంటేనే ఉంటయి అంటాలి
ఓ
అమర్ నీ నిజాయితి ఆశలకి
ఉ ఉ
ఆ ఇప్పుడు ఇవన్నీ పురాణాల ప్రకారం అవన్నీ వీళ్ళు నమ్ముతారు కదా పెద్దవాళ్ళు అవన్నీ నిజమయి తయా
కావు మరి అట్లాంటప్పుడు న్యూ ఇయర్ ఎందుకు చేసి కొత్త ది న్యూ ఇయర్ కూడా కొత్త సాలె వెస్టారా
ఆ అది ఇంగ్లిష్ వాలే బ్రిటిష్ వాల్ లగాట ఇది మన తెలుగు వాళ్ళది మనం కూడా చేసుకుంటాం ఆ
రండు నూయ్యేళ్ళు ఉంటాయా ఉంటే ఒకటే ఉంటాది
మ్ ఇది తెలుగు సంవస్ ఆ అది ఇంగ్లీష్
మరి అప్పుడే క్యాలెండర్ మార్ త మరి ఇప్పుడు మారదు క్యాలెండ్
ఇది ఇది ఏం సంవత్సరం అంటే పర పరబ్రహ్మ సంవత్సరం ఏమో అన్నారు ఉన్నది కదా ఈ ఏ ఈ ఉగాది ఇది చైత్రశుద్ధి రోజు వస్తుది కదా అప్పుడే బ్రహ్మ దేవుడు ఇట్లా
హు హూ
అందుకే ఈ రోజ్ ఇవి మంచిగా జరుపుకుంటారు
ఉహు
జప్పుకుంటారు మరి హిందూస్ అయితే ఇప్పుడే కదా జరుపుకోవాల్సింది బ్రిటిష్ వాళ్ళ ఎందుకు జరుపుకుంటారు అసలకే
అవునా ఉరోల్లె ఏదోఒకటి
అదైనా మనకు సెల్వు వచ్చి హాలీడే అచ్చిందా మంచిగా తిన్నామ పడు కున్నావ ఎంజాయ్ చేసినవ ఆడుకుంటామా అంతే
అంతే అయిపేయింది